స్తే అండి
ఏది
హలో నమస్తే అండి విన్ వినిపి వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నరండి
మే ఇప్పుడు చెట్లకి నీళ్ళు పడుతున్నామండి
అవునా ఓ మీకు చెట్లు అంటే బాగా ఇష్టమా పెంచడం
ఆ అవునండి చెట్లంటే ఇష్టం
అయితేదేమో
ఆ మొక్కలు పెంచడం లేదండి ఇ జంతువులు ఉన్నాయి దానలోకి కొంచెం లాసిగడ్డ బిక్క చేేయడం ఆ కోళ్ళకి గింజలుయడం వీట్ వా చేాంట
ఎలాంటి మొక్కలు పెంచుతారండి అే అంటే కూరగాయల పువ్వులా అలా
ే ఏదో మా అమ్మ కొన్ని పూలు చెట్లు పెట్టేందు తీసుకొని వచ్చాంటో నన్న పేర్లు జాజి మల్లి చెలు మల్లి అవన్నీ పెట్టింది దానకి ఆ వాటర్ వేస్తా అంటాను ఆ కూరగాయలు కూరగాయలు దగిర్కు వస్తే అనప చెట్లు అనప చెట్లు తెలుసా మీకు ఉడికేసుకుంటారు కర్రీ అట్లా కర్రీ లేదంటే ఉడిక వేసుకుండేవి ఇక మునక్కకాయలు ఉన్నాయి మునక్కాయలు చెట్టు మునక్కయల చెట్టు ఉన్నా మునక్కాయలు తీసుకోని సాంబార్కి లేదంటే రసము ఫ్రూట్స్ అంటే పరింకాయ తెలుసా మీకు పరింకాయ
ఆ
ఆ పరికాయలు పరికాయలు ఉన్నాయి పరికాయ పప్పాయ
ఇవన్నీ కొనారన్నమాట మీరు మీరన్నన్ని పండించు
ఏ ఏమంటే బయట అంతా పట్లైజర్స్ ఇవన్నీ యూస్ చేస్తాను కదంీ అవి పురుగు మందులని అవి ఇవి మై వీలైనంత వరుకుతునని అవాయిడ్ చేస్తాం
అవునా
హోమ్మేడ్ ఫుడ్ మంచిది కదా
అవునండి మంచి మంచి థాట్ అండి
ఇంకా అ పక్షులు ఎన్నోన్నవి వస్తా ఉంటాయి ఆ
వటి గింజలు వేయడం నీళ్లు పెట్టడం అలా చేస్తుంటారా పక్షులకి
ఆ పక్షులకి గిన్నెలు వేయడం నీళ్ళు పెట్టడం నేంట ఉన్నా దాళ్ళకి నైట్ అయితేనే దాళ్ళకి కూట్లే చేేసి నీట్ గా మళ్ళీ వేరే వాళ్ళ కుక్కలు అవి వెతుకొని పోతాయి అంటే మా కుక్క ఉందనుకో మా మాకు కుక్క కాని పెంచుకుంటున్నాము ఆ కుక్క ఆ కుక్కకి బాగా జాగ్రత్త చసుకుంటాం ఎందుకంటే మళ్ళీ ఎవరైన్నా రాత్రిల పూటల దొంగలు లేదంటే ఆ ఆఫ కోల్త్ ఎత్తుకొని పో వేరే కుక్కలు ఇట్లాంటి వస్తాయి కదా దానిని ప్రొడక్ట్ చేసేకి
మీరు కుక్క పెంచుకుంటారు
హ
ఉహూ
అ
ఆ ఆవులు మేము నేను కూడా పే చెట్లను పెంచుతుంటా అండి ఇంటి దగ్గర జామ చెట్టు సపోట చెట్టు పూల చెట్లు
అవునా
ఇంకా మాకి జంతువులంటే మాకి మేకలు గొర్రెలు పిల్లలు తెలుసు కదండి
ఆ ఆ
దానిలోనే నాన్న వాళ్ళు పెంచుతుంటారు నేను చూసుకుంటా అంతే
అట్కదానా ని గిరు బయటికి తోకో మ గొర్రెలు ఎక్కువ ఉంటే గడ్డి పిక్కచ్చి ఇంటికాడ వేస్తారా
లేదండి తీసు కెళ్తాము బయటికి తీసుకెళ్ళి మేపుకొని వస్తాము
అంటే మార్నింగ్ వన్ టైమ్ తీసుకుని పోతారు ఈవినింగ్ వన్ టైమ్ లేదంటే మార్నింగ్ పోతే ఇంగ సాయంత్రం వరకు ఇంటి
ఆ మార్నింగ్ ఒక టెన్ లెవెన్ కి వెళ్తే ఇంగ ఈవినింగ్ సిక్స్ దాక రావడం ఉండదండి
మల్లి మార్నింగ్ మార్నింగ్ తినేసి పోతార ఓకే సారి
ఆ తినేసి ఆఫ్టర్నూన్ తీసుకని వెళ్తారండి ఆవులయితే గడ్డి తీసుకొని వచ్చి వేస్తాము
కారే సార్ నక్ిన ఆఫ్టర్నూన్ క ఈవ్నింగ్ త ఏమన్నా ఇట్లా ఆ గింజలు అట్లాంటివీ పెట్టేది ఉండదా
ఆ ఈవినింగ్ ఏం పెట్టాం కాని సమ్మర్ టైమ్ లో
ఆ
ఇ వేంటి మోక్కజొన్నలు తెలుసు కదండి
ఏ
ఆ మోక్కజొన్నలు వేస్తుంటా మండి
కానీ ఇప్పుడు ఈ ఇగ పొట్టెల్లు ఇట్లాంటివి పెట్టుకోవడం వల్ల ఇది ఆ రెైనీ సీజను లేదంటే ఎప్పుడన్న చలికాలంలో ఇట్లంటప్పుడు దానికి జబ్బులు వచ్చేది అట్లా చనిపోయేది అట్లా జరుగు దాని గురించి మీకు ఏమైన్నా కొంచెం
జర తెలుసు అండి ఇప్పుడు వర్షాలు వచ్చిన తర్వాత గడ్డి మోలుస్తది కదండి అది తిన్నప్పుడు ఆ దాని యొక్క లివర్ కి ఏదో డ్యామేజ్ అవుతుంది దానికి ప్రీవెంట్గా అట్లా వర్షాలు స్టార్ట్ అయినప్పుడు బేసిక్గా ఇప్పుడు జూన్ అల్లా టైమ్ లో మందు పెడతారండి లైక్ ఆ ఆ జబ్బుల్ని నిరోధించేకి ముందుగానే అలాంటి మందులు పట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్తారు ఇంకా కొన్ని ఇప్పుడు సమ్మ లో ఎక్కడంటే అక్కడ తిరిగింటాయి కదండి అవి ముళ్లులు అవన్నీ తొక్కింటాయి అవన్నీ ఇలా వర్షాలు వచ్చినప్పుడు వాటికి గాయాలు అవుతాయండి
గే
ఉం కాళ్ళకే అప్పుడు చాలా ఇబ్బంది అండి ఆ బురదలో అంతా తొరుకుతాయి కదండి తేమ
తేమా దాని వల్ల కాళ్ళు కొంచెం దెబ్బ తగుల్తాది ఏమన్నా ఈ ముళ్ళులు అలాంటివి ఉన్నా కూడా ఈజీగా లోపలి పో తయనమాట
అవునండి సో దానికన్ ఆ బుడదల తొక్కడం దానికి గాయాలౌతాయి అవన్నీ చూసుకోవాలి సో ఒకవేళ చూస్ కోకుంటే వాటికి చాలా లోపల వరకు ఇన్ఫెక్షన్ అయిపొయ్ పురుగ్గూడా బడుతదండి
అంటాంటప్పుడు నడచలేవు మళ్ళా కాళ్లు తీసేయాల్సి వస్తాది గదా వాళ్ళకి
ఇప్పుడు అలాంటి ఎక్కువ ఉంటే ఇంకా అవి చనిపోతాయి అప్పుడు నష్టం వస్తాది
నేను ఎట్లాంటివిన్నా అంటే ఇప్పుడు ఈ చలికాలము ఇక్కడ చలి అట్ల ఎక్కువ పెట్టినప్పుడు తనకి ఈ దగ్గు ఎక్కువొచ్చి అట్ల ద ఏదో దగ్గిరకొచ్చి ఆ పొట్లే పొట్టేలనేది ఆ తగ్గిపొయ్యీ చిన్నగైపొయి బక్కగైపొయ్
ఆ పొట్టేల్కే ఎక్కువ వస్తాయండి గాలి బోస్తది అంటారు లైక్ చికెన్ ఇంపాక్స్ అనేది ఎలా వస్తదో మనకి మనుషుల్కి అలా ఆ జంతువులు గూడా అలాంటిదొచ్చి ఆ మేత మేయడం అవి ఆ గొర్రెల్ గుడా అలా వచ్చి మేత మెయ్కోకుండా అవి పోతాయండి
అదే దాని గురించి నేను కొంచెం తెలుసుకున్నాను ఏదంటే మాకేం పొట్టేలేం లేవు గాని వేరే వాళ్ళకి మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళ్ వాళ్ళు మేప్తాండ్రా అట్లా కొంచెం నా ఫ్రెండు కొంచెం దాని గురించి చూపి నేను తెలుసుకున్నా ఇట్లా ఇట్ల రా చలికాలము ఇట్లా డిసీస్ ఇట్లాటి వొత్తాయి రోగాలు ఆ అట్లాంటప్పుడు చానా జాగ్రత్తగా చూసుకోవాల్ దీనిని చెప్పింటే ఓ రోజు వెళింటే అది గుర్తుకొచ్చింది ఇప్పుడు దాని గురించి కొంచెం తెల్సు కుందామని అడిగినాను
ఆ పర్లేదండి
దానిల మాదిరి నేను పెంచుకున్న గదా కోళ్ళు
మ్మ్
దాన్లో కూడా ఒకసారి ఒక టైం లో అది ఇక చలి కాలం చలి కాలం చలికాలం వాలం కాలము దానకి అట్మాస్ఫియర్ ఆ సెట్టుగాక ఈ వాతావరణానికి గాలికి అది కొంచెం అంటే ఒకసారి ఆ మనకి కరోనా వైరస్ ఎట్లొచ్చిందో దానికి కోళ్ళ కోసారి వైరస్ ఏదో వచ్చిందది అప్పుడు మా కోళ్ళన్నీ ఆల్మోస్ట్ చనిపోయినా ఆ ఆ దెబ్బ కొంచెం చానా లాస్ వచ్చింది అయినా కూన ఇట్లా లాస్ వచ్చింది ఇగ మళ్ళా కోలు పెట్టకోకుంటే ఎట్ల అని స్టాప్ చైల మళ్ళా తీస్కోనొచ్చి
మ్మ్
మళ్ళా చిన్నగా గెట్లెట్లే గుడ్లు పెట్టి పెంచి పెద్ద జేసి ఇబుడు అట్లే ఇంగ చిన్నగా పెంచుతన్
మీ కోళ్ళు గుడ్లు బెడతాయి గదండి అవి పిల్లల్ చేస్తారా పిల్లల్కి పొదుగేస్ స్తరా లేదంటే ఆ గుడ్లు అమ్ముతారా మీరే తింటరా
లేదిప్పుడు ఇవి ఉంటాయి కదా ఇప్పుడు కోడి గుడ్లు ఆ ఉదాహరణకి ఒక పది గుడ్లు పెట్టింది అనుకోండి దాంట్లో పది పిల్లలు రావు పొదులు చేస్తానే ఒ ఏడు పిల్లలు అట్లా వస్తాయ్ పొదిగెస్తాం మేమేం తినము పొదిగి యేసేసి దాని పిల్లలు ఏడు పిల్లలు ఏ పదిలో ఒక ఆరు ఏడు పిల్లలు వచ్చినాయి అనుకో మూడు మూడు గుట్లువి మనము తినే కాదు దాన్ని పడేసే దాని బదులు దానని బాయిల్ చేసి బాయిల్ చేసి కట్ చేసి మళ్ళా కోడికేస్తేగున దానికి ప్రోటీన్ వస్తాది.
ఏంటండి బాయిల్ చేసి
బాయిల్ చేసి ఆ ఎగ్ బాయిల్ ఉంటాది కదా దాన్ని పీసెస్ పీసెస్ కట్ చేసి మళ్ళ కోడిస్తే గినా దానికి కొంచెం ప్రోటీన్
అది తిన్ తింటదా అండి అది హలో
అది తంటది తింటది అది తింటది లేదంటే గినా దాని తండ్రి ఉంటాడు కదా పుంజుకోడి అంటారు దానికి యేసినాగునా అది కూడా తింటది.
ఓ నాకు తెలియదండి ఈ విషయం ఇంకా ఇప్పుడు తెలుసుకుంటున్నా.
ఇంకా ఏమన్నా అడగలసినవి ఉన్నాయా అండి
ఇంకా మీ వంట చేయడం వస్తదా మీకి
వంట వంటను నేర్చుకుంటాన్నానండి ఇప్పుడిప్పుడే. అమ్మ చేస్తాంటుంది కదా చూసి చానా చొప్పించుకుంటంటా.
ఆ ఎలాంటి వంటలంటే ఇష్టమండి
నేను నాన్ వెజ్ తినను ఓన్లీ ఇదే శాకాహారం
మాంసాహారం తినరా మళ్ళీ కోళ్ళు పెంచుతామంటారు ఉరికే పెంచుతారా.
పెంచేసి మళ్ళా దాండ్లాని అమ్మేస్తాము కదా మేము తినము దాండ్లని. ఆ పెంచేసి దాని తర్వాత ఇంగా అమ్మేస్తాం మళ్ళా వాళ్ళు మా దాన్ని ఏం చెస్తారో మాకు తెలిదు మా దగ్గరికి వచ్చి అయితే కొనుక్కొని పోతారు.
ఆ ఒక్కక్కటి బనే పోతదా మీకి
ఆ ఏద్
కేజీల ప్రకారం అమ్ముతారా మీరు కోడి ప్రకారం అమ్ముతారా.
కేజీ ప్రకారమే కేజీ ఫోర్ హండ్రెడ్ అట్లా అంటే సి తెలిసిన వాళ్ళు అనుకో మామూలు రెగులర్ కస్టమర్స్ అనుకో ఒక త్రీ ఫిఫ్టీకి త్రీ ఎయిటీకి అట్లా అ కొ కొత్తగా వచ్చే వాళ్లు అట్లా వాళ్లు అయితేగినా ఫోర్ హండ్రెడు.
ఉ
అట్లా కేజిలా ప్రకారం ఎన్ని కేజిలు ఉంటే అంత మీరు అది పుట్టేళ్లు కొయ్యారా లేక కోస్తారా ల్యాకుంటే అమ్ము
కోస్త్ అంటే రేర్ అండి పండుగలకి మాత్రమే కోస్తాను.
మళ్ళా ఈ ఇట్లా ఇట్లా చియరా మా ఊర్లోనూ అను ఇట్లా ఏదో దానికి ఆ జబ్బు వచ్చింటే దాన్ని కోసేసి అమ్మిండ్య
ఆ అట్లాంటే ఇంకా తెలిసిపోతది కదా ఇది ప్రాణంతో ఉండదు అని చ్ ముందుగానే అట్లాంటప్పుడు ఆ దాన్ని కోసేసి అమ్మేస్తాము బట్ దాన్ని మంచిగా ఆ హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ లో ఉడికించాలండి డి
కాని మళ్ళీ అది కొంచెం అది కొంచెం దానికి బాగాలేదు కదా అందుకు కొంచెము రేట్ తక్కువ పెట్టి అమ్మారు
ఆ అవునండి
ఇప్పుడు క్లారిటీగా తెచ్చింది
చాలా థ్యాంక్స్ అండి మీను చి చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను
దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్న ఈ రోజు
సరే అండి ఆ థ్యాంక్ యూ అండి
ఆ